హాయ్ మామ్
హాయండి ఎలా ఉన్నారు
యా ఐమ్ గుడ్ థ్యాంక్ యూ వాట్ అబౌట్ యు
ఆమ్ సూపర్ ఫైన్ ఆ నేను మీతో మాట్లాడడానికి మీకే కాల్ చేద్దాం అనుకున్నా మీరే చేశారు
అవునా చెప్పండి
అక్క్యూయల్లీ టూ డేస్ బ్యాక్ ఇక్కడ మనకి జాబ్ మేలా జరిగింది కదా సో దాని డీటెయిల్స్ అని అంటే అసలు ఇ ఎన్ని ఎన్ని కంపెనీస్ వచ్చాయి అసలు ఎలాంటి కంపెనీస్ వచ్చాయి అండ్ ప్యాకేజ్ ప్రొవైడింగ్ ఎలా ఉంది అసలు ఏం తీసుకున్నారు ఏజ్ గ్రూప్ ఏంటి సర్టిఫికేషన్స్ ఏమన్నా తీసుకున్నారా స్టడీ లెవెల్స్ ఎం అడిగారు ఆల్ దీస్ డీటెయిల్స్ అనేవి మీ నుండి కను కుందామని చెప్పేసి అనుకున్నా రీసెంట్ గానే ఆ అంటే మీకు నాకు ఉన్న కామన్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు మీరు అటెండ్ అయొచ్చారని
ఓకే
సో ఒకసారి మీరు చెప్తే అదేమనా నాకు యూజ్ అవుతుందేమో తెలుసుకుందామని చేద్దాం అనుకున్నా ఇందులోకి మీరే చేశారు
నేను దాని గురించి చేడదామని కాల్ చేసాం మీరేమైనా వెళ్ళారా చూసారా అని జెప్పేసి బట్ నిన్ వెల్లెసోచ్చా క్షలి
ఓకే ఓకే
సో అయితే ఏంటంటే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తంలో టెన్ ప్లేసెస్ టెన్ డిస్ట్రిక్ట్స్ లో జరిగినాయనమాట
ఊహు
ఆ డేట్స్ వచ్చేసి మనకి మే ఫస్ట్ నుంచి మే ట్వెల్త్ వరకు జరిగాయి
ఓకే అంటే మే ఫస్ట్ నుండి మే ట్వెల్త్ వరకు టెన్ డిస్టిక్ట్స్ లో జరిగాయా ఒక్కొక్క డేట్ లో ఒక్కొక్క ఆ డిస్టిక్ట్
ఆ ఆఒక్కొక్క డేట్ లో ఒక్కొక్క రోజు ఒ ప్లేస్ అనమాట
ఓకే గాట్ ఇట్
సో అక్కడ ఆల్మోస్ట్ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ నుంచే స్టార్ట్ అయింది కొన్ని కొన్ని వచ్చేసి ఎయిట్ పాస్ నుంచి స్టార్ట్ అయినాయ్
ఓ
సో వాళ్ళు వచ్చేసి నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు ఐటీ వాళ్ళు ఉన్నారు సో బేసిక్ సాలరీ అయితే వాళ్ళు ఫిఫ్టీన్ నుంచి ఇస్తున్నారనమాట
ఊహు
మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు విత్ విథౌట్ ఎక్స్పీరియన్స్ నుంచి మాక్సిమం అన్ని అలా చేస్తున్నా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కంపెనీస్ అనేవి వచ్చాయి
ఊహు
సో ప్రతి ఒక్క పర్టి అంటే ఆ వాళ్ళ వాళ్ళ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో చాలా మంది ఎన్రోల్ అయ్యారని ఆ వచ్చిందనమాట ఇంక ఆల్మోస్ట్ ఆ మొన్న వరంగ లో జరిగింది మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది ఇంకా హై హైద్రాబాద్ లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళయితే ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ దాటిపోయి ఉన్నారు అంటా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు జాబ్స్
ఓకే ఓకే అంటే ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలండి దాంట్లో
అవును ఎన్రోల్ జేసుకోవాలి
ఓకే
ఎన్రోల్ జేసుకుంటే వాళ్ళకి మన మనకి వాళ్ళు మనకి మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్యూఆర్ కార్డ్ పంపిస్తారునమాట స్కానింగ్ కి అక్కడికి యెళ్ళిన తర్వాత ఆ కార్ చూపిస్తే కాని మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు
ఓకే ఓకే
సో మార్నింగ్ టెన్ ఏ ఎమ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ పి ఎమ్ వరకి జరుగుతుంది సో ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ మెంబెర్స్ ఎన్రోల్ అయ్యారు కాబట్టి ఆ స్టార్టింగ్ లోనే మార్నింగ్ టూ టు త్రీ థౌసండ్ మెంబెర్స్ వచ్చారు అటెండ్ అయ్యారు
ఓకే ఓకే
ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కంపెనీస్ అసలు సో చెప్పలేకుండా అయిపోయింది అసలు వన్ ట్వంటీ ఎయిన్ కంపెనీస్ ఒకే దగ్గర అన్ని స్టాల్స్ అంతమంది ఆ స్టూడెంట్స్ వచ్చేసి పాల్గొన్నారు పార్టిసిపేట్ తయారు అసలు
ఐ థింక్ ఇదంతా చూస్తుంటే అసలు ఆ ఎడ్యుకేషన్ కి ఎంత అంటే ఎఫర్ట్ పెట్టి మనీ పెట్టి వెళ్తున్నప్పటి కీ కూడా జాబ్ లెవెల్స్ అనేవి వే అంత తక్కువగా ఉంటున్నాయని జెప్పేసి అర్థం అవుతుంది అంటే ఇగ టెన్త్ పాస్ అయిపోయి ఇంటర్ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ లో ఉంటున్నారు. పి హెచ్ డి చేసి పీజీలు చేసి ఉన్న వాళ్ళు మాత్రము అంటే జాబ్ కోసం అని చెప్పేసి ఇంకా ట్రయల్స్ లోనే ఉంటున్నారు.
అవును మెయిన్ పాయింట్ అక్కడ వాళ్ళు రేజ్ చేసింది కూడా ఇదే ఆల్మోస్ట్ అందరూ డిగ్రీస్ చేసి స ఏమేమో క్వాలిఫికేషన్ పీజీ, పి హెచ్ డి చేసివున్న వాళ్ళు కూడా కార్పెంటర్స్ గావర్క్ చేయడము లేదా క్లీనింగ్ దాంట్లో వర్క్ చేయడము ఓన్ గా షాప్ పెట్టుకోవడము ఇలా ఇంతింత చదువులు చదివి ఇలాంటి వర్క్స్ చేయడం, అసలు మరీ ఆ చూడలేకపోయాము అన్ అని చెప్పేసి అన్నారు.
అంటే మేడం మరి ఆ జాబ్ సో ఇంతింత చదువులు చదివినప్పుడు అంతంత లెవెల్లోనె శాలరీస్ ప్రొ ప్రొవైడ్ జేయాలి గదా కానీ ఏం జేస్నారు ఆ టెన్త్ జదివిన వాడికి ఆ ఎద అదే ఇరవై లిస్ స్తరు ఇంటర్ చదివిన వాళ్ళకి అదే ఇరవై వేలు ఇస్తారు బేసి చ్చే సాలరీ ఎంత అంటే ఆ పీజీ చేసిన వాళ్ళకి అంతే ఉంటుంది పి హెచ్ డీలు చేసిన వాళ్ళకి ఎంతో కొంత ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తారు కావచ్చు అంతగైతే మహా ఆ పి హెచడ్డిలు చేసినప్పటికి ఏంటి అసలు రీసెర్చ్ లెవెల్ లో ఉన్నారని అంటే ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకి ఎర్న్ చేసేటువంటి కె పాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్ చానంటే వాళ్ళు ఏం చేస్తారు అ స్సల్ చేయడానికి ఇంట్రెస్టు వస్తుందా
ఇవి మా నార్మల్గా మనం బయట చూసేవి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏమన్నారు అంటే లైక్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు క్వాలిఫికేషన్ బ ట్టి మీరేమన్నా ఆ ఎక్కడనా ఆల్రెడి వర్క్ చేసిన మీ స్కిల్స్ ఆ ఎ క్సలెంట్ గా ఉన్నా కూడా మేము నార్మల్ గా బేసిక్ శాలరీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చేదానికంటే ఎక్కువగానే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము, ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చేసి అయితే
కానీ శాలరీస్ తక్కువ అన్ ఎడ్యుకేషన్ ఆ క్వాలిఫికేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఇది అసలు మిస్ మాచ్ అవుతుంది దీని వల్లని ఎక్కువ ఇట్లా ఉండిపోతున్నారు అంత వంత చదువులు చదివి కూడా ఏ జాబ్ రాకుండా సో ఏదైనా పర్లేదు అనే లెవెల్ కి ఇదయిపోతున్నరనినంటే, అసలు సొసైటీ లో ఇది ఎంత బద్ ద్దా ఆం ఉం టే అంటే ఏమని చెప్పచ్చు అనంటే ఇంకా అది ఒక, ఒ భూతం లాగా తయారయిపెందిదది నిరుద్యోగ యువత ఆ అనేదాన్ని
అవును ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది మళ్ళీ బీటెకే చేస్సున్నారు. ఎవ్వరిని పోయ్ ముట్కున్నా కూడా మీరు ఏం చేస్సానంటే బీటెక్ ఏం చేస్సున్నారంటే బీటెక్ బీ టెక్ బీటెక్ లో సిఎస్సి మళ్ళా ఎలక్ట్రానిక్స్ అనేసి సివిల్ ఇంజనీరింగ్ అని ఇవే తప్పిచ్చి మిగతా డిగ్రీస్ ఏమీ పట్టించుకోవట్లేదు. అది చేస్తేనే లైఫ్ ఉంటది అది లే కపోతే లేరు అని చెప్పేసి ఇప్పుడున్న కాంపిటీషన్ కి, ఒక ఏమంటారు ఒక సీట్ ఆర్ ఒక జాబ్ కోసం సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ కంపీట్ అవుతున్నారు. ఇంతలా కంప్లీట్ అవుతారు. అక్కడ మళ్ళీ స్కిల్డ్ మనిషి ఎక్సలెంట్ గా స్కిల్స్ ఉన్న వాళ్ళు బా చేయగలిగే వాళ్ళు టైమ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, మరి మిగతా వాళ్ళు చేసేం లాభం ఆల్మోస్ట్, వన్ ఇయర్ కి టూ లాక్స్, బీటెక్ ఫస్ట్ ఇయర్ కి సోల్మోస్ ఫోర్ ఇయర్స్ కు ఎసుకున్నా కూడా, దాదాపు
సో వొళ్ళకి ఆన్ అండ్ అరౌండ్ వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం ఒక టెన్ లాక్స్ ఒచ్ నా గుడా వాళ్ళు ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ నుండి స్టార్ట్ అయితే ఆ టెన్ లాక్స్ అమౌంట్ వాళ్ళు ఎప్పుడైన జెస్సారు. ఫోర్ ఇయర్స్ లో చేయాల్సినట్ వంటా అమౌంట్ చేయ్ లేర్
సలు అ వన్నీయర్ జూసుకున్నా కూడా కావట్లేదు అస్సలు
ఉ
చ్చే బేసిక్ సాల్రీకి
దీనికంటే నాక్ తెల్సి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసుకొని మంచిగా ఎర్న్ చేసుకోవడం అనేది బెట్
ఐను అదే చిన్నదో పెద్దదో తెలీదు కానీ చిన్న నుంచి స్టార్ట్ ఐన ఒక, అ వన్ ఫైన్ డే అది, మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్
ఎందుకండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎస్తున్నాం అని చెప్పేసి మాట్లాడ్ తరు సాఫ్ట్వేర్ల నుండి బయటకి, తోసేసిన్ తర్వాత అంటే రసెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది జాబ్లు బికేస్తున్నారు. డి ఏఐ వచ్చిన దగ్గర జాబ్స్ అన్ని కూడా తీసేయడంతో వాళ్ళందరు బయటకి వచ్చేసి మంచి బిజినెస్ ఐడియాస్ తో స్టార్టెస్ స్టార్ట్ చేసేసి ఎంత బాగా ఎర్న్ చేసుకుంటున్నారో ఒక ఇప్పుడు మేము ఫ్రూట్స్ అము కోవాలా చెప్పులు అమ్ముకోవాల అని చెప్పి చెప్పేసి ఉండేది కానీ ఇప్పుడు అదే స్టాటస్ తయారు చేసి చెప్పుల్ని కూడా ఎంత చక్కగా అమ్ముతున్నారనం మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు మీరు ఇక్కడికి వచ్చి షాప్ దగ్గరకి వచ్చి మీ మీరు ఏ కలర్ కావాలి ఫిట్టింగ్ కావాలి ఏ స్టాప్స్ కావాలి అని చెప్పేసి మీరే చూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మేకింగ్ అయిన వాటిని మీరు చూస్ చేసుకొని వెళ్ళడం కాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి మే కంగ్ అంటే దాని కాంబినేషన్ సెట్టింగ్ సైజ్ సెట్టింగ్ ఇక్కడికి వచ్చి మీ మీరు మీ కళ్ళ ముందు చేసిస్తాము అనే లెవల్ కి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు చెప్పులు అమ్ముకునే వాళ్ళని తక్కువ కాదు ఫ్రూట్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారు ప్రతి ఒక్క ఫ్రూట్ ఐటమ్ కట్ చేసేసి ఆ ఒక బాక్స్ లోకి పెట్టిచ్చేసి
ఉ అవును
అని పెట్టి ఎనీ టైమ్ డెలివరీ చేస్తున్నారు ఫ్రూట్స్ కూడా ఇలా చెయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న చిన్న ఐ ఐడియాస్ ఎంత పెద్ద మార్కెటింగ్ ని క్రియేట్ చేస్తున్నాయే అసలు చాలా మంచిగా ఆపర్చ స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చేసి జాబు జాబు జాబ్ అని చెప్పేసి వెళ్లడం కరెక్ట్ అనిపించట్లేదు
పండు దగ్గరం మనకి ఎక్కువ మన ఈగో హర్ట్ అవడంనామూషి ఇవి లేకుంటడా అసలు ఇప్పటిక ఏంటి డెవలప్డ్ కంట్రీ అయిపోయి ఉండొచ్చు
అవును మీరు అన్నది కరెక్టే నామూషి ఒకటైతే ఎవరేమనుకుంటారో ఏం చేస్త ఇది చేస్తున్నారు అని అంటారేమో అని చెప్పేసి ఎక్కువగా ఇద అయిపోతూ ఉంటారు,
దీంట్లో ఎక్కువగా వాడేమాట ఏం చదువుకున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చదువుకున్న దానికి నువ్వు చేస్తున్న పనినికి ఏమైనా సంబంధం ఉందా అని మాత్రం ఎక్కువగా వాడతారు ఎక్కువగా మాట్లాడుతారు అసలు
అవునండి
దాన్ని ఆలోచించుకునే చెయ్యాలా మన కోసం కాదు ఎదటి వాళ్ళు ఏమ అనుకుంటారు అని చెప్పేసి ఉన్న దానికే మనం ఇదయిపోతున్నాం అని చెప్పేసి మనక ఏమ వచ్చు మనం ఏం చేయాలి మనం బయట పడాలి అని చెప్పేసి మాత్రం ఆలోచించట్లేరు
మీరు అన్నది కరెక్ట్ ఎనీ హో మంచి ఇన్ఫర్మేషన్ మీ నుండి తెలుసుకున్నా నేను కాల్ చేద్దాంనుకుడానికి మీరే కాల్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్,
థ్యాంక్ యూ సో మచ్ అండి